ే ఏం లేదు పిన్ని పార్లర్ లో ఉన్నా ఏం చేస్తున్నావు న్నా
అరే చేపలు కూ చేసినాను నీ ఫోన్ దా
పో నీ ఏం చేపాలు
నిేను తీసుకురాలి బాబాయిక్కడ నుంచి ఆ ఏమంటారా పెద్ద చేపలు రవ్వనా బచ్చ
బస్ మ న
మరయితే ఇప్పుడు తిన్నా అనా అయితే ఓ పంద ఇంటికి పోయేటప్పుడు అద ఇంటికి వెళ్ళిన ఇంటికిెళ్ళేటప్పుడు బక్సిస్కుబతులే ఓకే ఇంకేంటి విశేషాలు ఏంటి వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అందరూ
ఆ అ ఫ్రీనే
ఎందాకా షమ్క్క లడు కాలిగు అడుగు
కన్నాక కన్నా అంటే ఇంకోళ ఉంటే అదది చే నేను దాని వార నా ద డౌన్లోడ్ంగ్డతా ౌన్లడ్స్ పెడదు రవి నేను మ లేదా మ మ్యూజిక్ లేదు నేను డైరెక్ట్ ఆనించే పెడతాను హలో మేనేతే ఆ పొద్దున్న్ దిన్న రా దును పదకొండు కేవిన్యొ
ఓకే ఓకే, లక్కీ పడుకున్నడ్రా వాడు కొంచెం తెల్లారి గట్ల లేసిండు.
ఊ
పాలుదెస్సానికన్ లేసిండు, మళ్ళా పడుకుండు ఇప్పుడు అన్నం తిని పడుకుండు వాడే ఎగ్ ఫ్రై చేస్కుండు. వాడు తినడుగా, వన్నం వాడ్నేమో వాడు కాదు అతనేమో ఎగ్ తిన్నడు.
ఊ
అతనేమో ఎగ్గ్ తిన్నడు. ఆమెమో పెద్దావిడేమో కాకరకాయ కూర ఏసుకొని తిన్నది.
హు
నేను మరియు పాప, చాపల కూరేసుకొని దిన్నం.
అవునా
ఊ
ఎగ్జామ్ లేదుగా ఈరోజు
ఈ రోజు ఏం లేదు మా, ఎల్లుండుంది. ఉ, ఏం చేసింది అమ్మమ్మ వంట
ంకాయ టమాటా చేసింది.
ఊ
ఊ నైటుది కొంచెం చికెన్ ఉంటే నేను చికెన్ ప్లెస్ దిన్న
నైట్ ఇక్కడే ఉన్నవా నువ్వు కూడా
ఆ నే గుడ్ బాక్ ఉందిగా ఉంద్
అదేలే అదేలే
తెంప ఈరోజు ఇంటికెళ్త
ఈడికి రా పోయేటప్పుడు
ఆ వస్స పిన్ని, ఇదీ గంటయింది ఇచ్చింపి ఏం ఇందాకనే పగిలింది బ్లడ్ వచ్చింది.
ఆ, ఆ ఆ ఆ బస్ వచ్చింది బస్ అంటర్ దాన్ని
ఆ దూది పెట్టిన అట్ల నే ఇంగ రెడ్ కలర్ మళ్ళ
అయ్యో ఒక్కసారి ఇట్లా స్క్రీజ్ చేయపోయినవ మ్ ఆ అంటే నీకు హీట్ ఉన్నట్టుందిరా బాగా కదా
మ్ బాగ బంద్ చేద్దాం అనుకుంటున్నా నాన్ వెజ్ అసలు నా వల కాట్లే
ఇయి సబ్జా గింజలు అవి తాగురా సబ్జా గింజలు చికనే వేడి వేడి కాని నేను ఏమంటున్నంట్టే అందుకని సబ్జాగింజలు తాగు లేకపోతే అవుంటయ్ చూసినవా ఆ చియా సీడ్ స్సు ఏదో ఒకటి రోజు ఒకటి డైలి అది ఏమంటరు వాటర్ లో నానబెట్టుకొని ఏదో ఒకటి దాగితే ఎండ కాలం బాగుంటది గోంద్ కట్టిరా అని దొరుకుతది తెల్సా గోంద్ కట్ టీరా అంటే
తెలిదూ
చెట్లది చెట్లది గమ్ము. చెట్లకొచ్చే గమ్ము అమ్ముతరు. గోందుక గోందు అంటారు దాన్ని గోందు కటీర అది. అదేం చేయాల టె ఓ రెండు మూడూ అవి రెండు మూడు పలుకులు వాటర్లో యెస్తే ఎన్ని వాటర్లలో యెస్తమో అంతా ఐస్ ఐస్ గడ్డలాగా అయితయ్ ఐస్ ఐస్ అయితది. బర్ఫ్ లాగా అయితది ఇప్పుడు రెండు మూడు గ గడ్డల్ని మనం గ్లాసుడు నీళ్ళలో పోసిన గ్లాసుడు నీళ్ళలో బర్ఫు లాగా అయితది. గిన్నెడ్ నీళ్ళు పోస్తే గిన్నెడ్ నీళ్ళలో బర్ఫ్ లాగనే అయితది. అంటే అంత జల్ జల్ అయిపోతది అన్నట్టు
ఆహా
అది మజ్జిగలో ఒక ఒక స్పూన్ రెండు స్పూన్లు కలుపుకొని టేస్ట్ ఏమ్ ఉండదు టేస్ట్ స్మెల్ ఉండదు.
ఓకే వాటర్ తాగినట్టే అంటర్
వాటర్ తాగినట్టె ఉంటది నిర్మల్గా దాంట్లోనే కొంచెం అదేమంటరు దాన్ని మజ్జిగలో కొన్ని స్పూన్లు యెసుకొని కలుపుకొని తాగితే చాలా చాలా మం చాలా మంచిది హెల్త్ కి ఎవరు అవును చాలా మంచిది హెల్త్ కి ఉహ్ హు ఇంకా ఏం చేస్తుర్ బా సోనక్క సోనక్క ఆహ్ అహ్ లాక్కే అస్ పడుకోలే జస్ట్ ఫోన్ ఇట్ల అడ్డం వరిగి ఫోన్ చూసుకుంటా ఉన్నాడు.
ఉహ్మ్
నేనేమో ఇవతల కూలర్ పెట్టుకొని పండుకున్న. ఇంగ అమ్ తాతమ్మ కి కూలరు వద్దంట. ఎయి అరవక్ ఆహ్మ్ అట్లానేే మేం ఇద్దరం పండుకున్నాం. ఎడున్నవ్రా మరి ఏదో సౌండ్ వాస్ ఆదే సౌండ్ తక్కువ్ సౌండ్ సౌండ్ లేద్. నేన్రరపుడ్ అవునా అవునుగా ఒక్కటా అమ్మ కొంచెం లడ్డు గుంటది చూడు. ఇంగ మా పిల్లా నోరు ఒక్కసారి కూడా ఉకోదూర నాయిన నవ్యనా. ఒకేసారి ఏవో సందడి ఉంటది. అమ్మాయి టే ఇంకొక అమ్మాయి వచ్చిందారా నేర్చుకునే అమ్మాయి.
ఆహ్ వచ్చిందగాది నిన్న ఆహ్ తేజు
నయీ కతా అమ్మాయి
ఆహ్ వచ్చింది వచ్చింది
నా హెయిర్ స్టైలిష్ గమ్మెందుక్ తల్లి నాన్ నా హై హై అది హైబ్రోజ్ చేయించుకోవాలి. మా కలిగుందా అక్క అ రేప్ ఊరికి పోయిస్తోం. రేపోఎల్లుండో పోయిష్ చ్చినంక చేయించుకుటా. ఉహ్ ఆయమ్మ తే చేయించుకుందామని. ఆవ్ గుసాబ్ జేస్ బురధల్ ఇంకా రా. మంచిగానే రాసిండ టగా.
రేపు ఏంటి బయాలజీ ఆ
రేపు ఏము ఎగ్జామ్ సిద్దు నెక్ట్ ఏంటి మ్యాథమెటిక్స్
అమ్మో ఏరోజు
డేట్ ఏంటి ఆ రోజు ట్వంటీఐతూ
ఏ చేస్తుండా ఏమన్నా మ్యాస్ సు
వీడేం చేడు వాళ్ళ వాళ్ళు చేసి చిట్టులు తీసుకొస్తారు కదా వీడు ఫాలో అవుతాడు ఎందుకు అంటే ఏ నీ వాయిస్ వినపడదు వద్దొద్దు
మనం పని చేయదు మన కోసం పని చేయాలంటవా ఉహు అక్క కాల్ చేస్తాన్నది లిఫ్ట్ చేయమని చెప్పింది తర్వాత
పెంకనా
ఆ
ఓకే ఓకే ఓకే
నేను కూడా అక్కది అయిపోయాక నేను నీకు చేస్తా ఇప్పుడు నువ్వు నాకు చేసినావు కదా ఆ నీకు వస్తది మళ్ళీ అక్కది అయిపోయియాక నేను మళ్ళీ చేస్తా నీకు కాల్
దీంతోటి
రెండేనా
ఆ పొద్దున అక్కకు ఒకటి చేసినత ఇప్పుడు నీకు రెండే మరి ఏ రా మీ లిఫ్ట్ చేయట్లేరు మీరే
సరే ఈ రోజు రేపు ఎల్లుండి అంత
ఈరోజు నువ్వు మొత్తం ఈరోజు నీకే ఒకసారి నీకే చేస్తా నాలుగు సార్లు నువ్వు
నైట్ లోపు నువ్వు నాకు నాది ఇప్పుడు నాది ఒకటి కంప్లీట్ అయింది మూడు సార్లు చేయి
అయిపోద్దు నీతోటి నాకు కట్ అవుతుది మళ్ళా అ అక్క వస్తది అక్క తర్వాత అట్లా ఓకే ఇంకా రా నిన్న బండి మీద పోయేటప్పుడు, అప్పుడు నీకు ఎట్లా అనిపించింది అల్లు పోతే
ఏంటిది
నిన్న బండి మీద పోయిన అప్పుడు నేను నీకు ఎట్లా అనిపించింది అనుభూతి
ఆ అలాంటి ఆ రోజు నేను మళ్ళీ మ మళ్ళీ రావాల అనుకుంటున్నాను చాలా అహ్లాదకరంగాను చాలా వేడిగాను
మనకు బాగానే ఉంటుంది బాబాయ్ కె రోజు ఒక సిలింటర్ అంటే కష్టం కష్టం ఊమ్ చాలా బాగా అనిపించింది నాకు కూడా ఆగి అట్లా వెళ్ళడము హే రోడ్ మీద నాకు ఎండ అనిపించలె నాకు నువ్వు మాట్లాడుతుం
ఇగ ఎండ అనిపించలేదు అస్సలు చల్లగా అట్లా చాలా ఇది గా అనిపించింది
యా సచ్ ఏ నైస్ జర్
యా యా యా సచ్ ఏ గుడ్ డేట్ విత్ యూ ఓకే ఓకే మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం
యా తప్పకుండా నాట్ ఓన్లీ ది దీప్ పర్ దీప్
అహ ఓకే ఓ ఓకే అవును అస్సలు ఎక్సైటింగ్ ఫీలింగ్ ఉందా ఏ అస్సలు ఇది కరెక్టా కాదా నిజమా కాదా అన్న అట్లా అట్లా ఉండే నాకు అవును చాలా బాగుంది మనం వెళ్ళిన స్పీడ్ కి కూడా సూపర్ ఉంది అది
యా ఓకే దెన్ హౌ మెని
ఆ
లేదు ఆ ఇట్స్ టైమ్ కంప్లీటెడ్
ఆ జస్వెయిట్ యా అంటే మరి ఇంగ్లీష్ అర్థంమవుతు అవుతాదో లేదో ఒక్క నిమిషం ఆగు చూస్తాను ఆ ఆంటీ కవ ఒక టూ సెకండ్స్ మాట్
మంచి మంచి పట్ట అధన్యవా ఓకే
జినో
ను లోపలికి వచ్చా ఇప్పుడే
క్షమక్కను చేయమను నాకు
అగా చెప్ చేస్తది నేను మొన్న ఇయాల యాడ్ అయినది టాస్క్ ఎన్ని రోజులు
ఓకే ఓకే నాకు గునక ఎవ తను చేయమను నాకు లేత నేను చేయనా గు కడుగు
చెప్పే మరి ఆ ఇందు లో నే ఉంటాం
కె బాయ్ బాయ్
బాయ్ అవ